నమస్కారం గుడ్ మార్నింగ్ అం
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నాన్ మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు ఖాళీనేనా
లేదండి నేను నోట్స్ రాసుకుంటున్నాను మీరేం చేస్తున్నారు
ఆ కలినే అండి
అవునా అండి బోంచేసారా
ఆ చేశామండి మీరు చేసారా
ఆ చేసా అండి ఏం తిన్నారు మీరు
నేను ఉ ఉప్మా తిన్నానండి
అవునా నేను పూరి తెచ్చుక్ కున్నామండి ఇంట్లో పని ఉంటే బయట తెచ్చుకొని తిన్నాము
అవునా మీకు ఇష్టమైన ఫుడ్ ఏదండి
నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి మీకేమ్ ఇష్టం అండి మీరేం బాగా తింటారు
నేను నేను గుడా అంతే అండి నాన్ వెజ్ అంటే నాకు చాలా ఇష్ ష్టం నేను నాన్ వెజ్ బా తింటాను బాగా వీక్లీ త్రైస్ ఉండాల అండి వీక్లీ త్రి టైమ్స్ కచ్చితంగా ఉండ్ ఆ వే జ్ కూడా తింటామండి కానీ వెజ్ కంటే ఎక్కువ ఆ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి ఎస్పెషల్లి చికెన్ బిర్యానీ అంటే కూడా నాకు కూడా మీలాగే చానా ఇష్టం అండి
అవునా మీరు వంటే ఏమైనా చేస్తారా లైక్ చికెన్ బిర్యానీ చేయడం చికెన్ కర్రీ చికెన్ ఫ్రై
ఆ చికెన్ బిర్యానీ చేసామండి చికెన్ కిక్ బిర్యానీ చేస్తా స్తాను కబాబ్ చేస్తాను అన్ని చేస్తా అండి మీకేమన్నా వోచ్చా
నాకు చికెన్ బిర్యానీ వచ్చు కబాబ్ వచ్చు అన్ని నాకు కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బగ్ చేస్తాను
అవునా అయిత్ అయితే మీ ఇంట్లో వాల్ లక్కీ అండి బాగా మీరు చేసు
అంటే ఆ ఎప్పుడు చేయనండి ఎప్పుడన్నా కే ఎప్పుడన్న ఒకసారి అలా చేసుకొని తింటా ఉ
ఓకే ఓకే ఓకే ఓకే ఇంకా మీకు ఇష్టమైన ఫుడ్స్ ఏమి ఉన్నాయండి చికెన్ బిర్యానీ కాకోకుండా
నాకు స్నాస్ సాయంత్రం పూట తినేవంటే చాలా ఇష్టం అండి లైక్ బజ్జీలు స్నాక్స్ అవును గోబి పానీపూరి అలాంటివి చాలా ఇష్టం రోజుకు ఒక స్నాక్ కావాలి నాకు ఈవినింగ్ అయితే సాయంత్రం అయితే ఐదు ఐతేనే నాకింగా ఆక్లి మొదలు అవుతాది
కానీ ఇలాంటివన్నీ మరీ ఫ్రీక్వెంట్ గా తిన్నా కూడా హెల్ తీక్ మంచిది కాద్ కదా అండి
అని తీ అవి హెల్త్ కి మంచిది కాదని తెలిసినా కూడా కంట్రోల్ చేసుకోలేకపోత తున్నానండి ఏం చేస్తాం క్రేవింగ్స్ అలా వచ్చేస్తాయి క్రేవింగ్స్ వొచ్చేస్తాయి అలా చాలా ట్రై చేస్తాను కానీ ఉమ్ అదే చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేద్ అండీ
అవునా అండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫేవరెట్ ఫుడ్ అంటే చికెన్ బిర్యానీ నేనేనా అండి
మేము ఎక్కువ చికెన్ బిర్యానీనే అండి వ వారాన్ ఒక రెండు సార్లన్న చికెన్ బిర్యానీ చేసుకొని తింటూ ఉంటాం లేకుంటే చికెన్ కర్ లేకుంటే మటన్
ఓకే ఓకే మీకు ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ ఎమన్నా తెలుసా అండి మీకి చికెన్ బిర్యని నే రెస్పీ తెల్సా మీక్
ఆ చికెన్ బిర్యానీ రెస్పీ తెల్స నేన్ చెప్పన మీకు ఎలా చేయాలో మీర్ నేర్చేస్కోండి నా స్టైల్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటది ఆ అది ఏం లేదండి చికెన్ తీస్కోవల ఒక స్కిన్ లెస్ చికెన్ తీస్కొని బక్క నీట్ గా అ వాష్ చేస్కోవాలా దాన్ని అతర్వాత దాన్లో కొంచం స సాల్ట్, కారం పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు టమోటాస్ కట్ చేసి చిల్లి పచ్చిమిర్చి కట్ చేసి బాగా ఒక నిమ్మకాయ ఆ బాగా కల్పి ఒక వన్ అవర్ టైమ్ ఉంటే వన్ అవర్ టై లేక్పోతే ఒక హాఫనవర్ ఫ్రిడ్ లో పెట్టేస్కుంటే ఆ మసాలాంతా చికెన్ కి బా పట్టుకుంటుంది
అవును ఉంది
ఆ మాలతో మాగ్నెట్
అలా పట్ట్కుంటే బాగా ఫ్లేవర్ వస్తుంద్ కదండి లేకపోతే మనకంత ఫ్లేవర్ రాదు
రాదు అది ఆ మ్యారినేషన్ లోనే ఉంటుందంత మన్ ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటది
అవును అవునులే
ఇంకా మరి వేరే ఉ ఉమ్ వేరే ప్యాన్ తీస్కొని దాంట్లో కొంచం ఆయిల్ వేసి చివన్ మ్యారినేట్ చికెనంతా దాంట్లోకి వేసేయాలి ఇంక సైడ్కి రైస్ పక్కన్ పెట్టుకొని దమ్ పెట్టేస్తే ఐపోయింది
ఓ మేమ్ కూడా ఇలాగ్నే చేస్తమండి అందుక్ ఓకే మా బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది
అందరూ ఇలాగే చేస్తారన్కుంట అండి ఎందుకంటే బిర్యానీస్ అన్ని ఒక్
లేద్ లేద్ కొంతమంది ఇంకా డిఫ్రెంట్ డిఫ్రెంట్ స్టైల్స్ లో చేస్తా ఉంటారండి
ఓకే ఓకే అంటే అన్ అదే మా అమ్మైతే ఇంకొక స్ స్టైల్ చేస్తార్ ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి ఇది
అవున్నవున్ ఈజీ ప్రాసెస్ లైక్ వర్కింగ్ వాళ్ల్ ఎవరైనా కూడా చేస్కోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ ఐపోతుంది ఆ ఇంకా మీకేం ఫేవ్రెట్ ఫుడ్స్ ఉన్నాయండి
నా కి ఫేవ్రెట్ ఫుడ్స్ అంటే ఇకా పప్పు అన్నం ఏదైనా ఫ్రైస్ అండి ఆ తింటామ్ ఆ పప్పు అన్నం ఫ్రై ఏదన్నా ఉంటే ఇష్ ఇష్టంగా తింటాను బీన్స్ ఫ్రై పొటాటో ఫ్రై అల ఆ చాలా బా ఉంటాయండి ఉమ్ హె ఇంకా మీ తెల్సా ఉమ్ అవ్వేంటి మజ్జి మిర్ప్
ఆ ఆ అవ్నండి ఆ చల్ల మీరపకాయ్లు ఏమ అంటారు మజ్జిగలో వెస్ మజ్జిగలో వెసి దాన్ని నానబెట్టి ఎండక్ కేేసి ఇప్పుడు ఇప్పుడ్ ఎండాకాలం కదండి సో ఓకే
చాలా వేసింది మిరప్
మీరే ఎళ్ళి ఆరే ఎండలో ఎసేస్తారా అండి ఇలాంటి పన్లు చేస్తారా లేదా దు
మా ఇంటి వెన్కలే ఒక చిన్న వరణ్ కలగుంది దాంట్లో బాగా ఎండొస్తాదండి అక్కడే పెట్టేస్తాం అన్ని ప్లేస్ లో ఎసి పెట్టామనీ నీట్గా
అవున చాలా మంచి పన్ జేస్తున్నరండి.
ఇక్కడ ఇంటి వెన్కలే పెట్టేస్కుంటాం. మీరు వడియాల్ వెయ్ల వేయ్లేదా అండి. అస్ ఇక మీకి ఎండల్ ఎలా ఉన్నాయ్
ఆ ఇక్కడెండలు కూడా బాగున్నాయ్ కానీ ఇంకా వేయలేదండి ఇంకా కొంచెం టైం పడుత్
అవును అప్పుడే ఎం ఏప్రిల్ రాకిని చాలా ఎం
అవునండి అవునండి అందు కే ఇప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ అవ్వాల్సిందేది జ్యూసెస్ కానీ ఏవన్నా మని
ఉ జ్యూసెస్ అంటే నాకు థమ్స్ అప్ అంటే చాలా ఇష్టం అండి.
ఓకే ఫ్రూట్ జ్యూసెస్ మీ ఫేవరెట్
ఫ్రూట్ జూస్ మస్క్ మిలన్ జూస్ ఆరెంజ్ జూస్
ఆరెంజెస్ అవును అవన్నీ కూడా హెల్త్
చాలా మంచిది అవునండ్ మస్క్ మిలన్ తెచ్చేసుకుంటే ఇంట్లోనే చేసుకొన్ తాగేస్తాను నేన్
అవునండి ఫ్రీక్వెంట్ గా మనం తీసుకుంటే కూడా మన స్కిన్ కూడా గ్లో ఓస్తుంది సో ఇలాంటివన్నీ కూడా చేస్
అవునవును మీరెంది ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ తాగుతారు.
నేను కూడా అంతే అండి. ఆ మస్క్ మిలన్, వాటర్ మిలన్
ఆ
అల్ ఆ ఇం
అవునవునవును మీరు బయట తిరిగి తెచ్చుకొని తాగుతారా లేకున్ ఇంట్లో నేన్ చేసుకున్
ఆ మేము మోస్ట్లీ బయటనే ఫ్రూట్ జ్యూసెస్ తెచ్చుకొని తాగుతామండి.
అవునులేండి అంతేలేండి. ఇంట్లో చేసుకున్న ఒకటే ఒకటే పరిశ్రమే బట్ తెచ్చుకున్నా ఒకటె కద్
ఆ ఇన్ అంతే కదండి వాళ్ళు ఏవో ఒకటి ఆ కలుపుతా ఉంటారు. మనకి అవి ఎ బాగుంటాయి దీంల కన్నా ఇంట్లో చేసిన దాంలకన్నా అవును అవునండి చాలా బాగుంటాయి ఫుడ్ ఇంకా ఏం చేయలేదండి.
అ మీరే చేస్తారా ఆంటీ వాళ్ళు చేస్తార ఇంట్లో వాళ్ళు
ఆ ఇంట్లో వాళ్ళే చేస్తారండి. ఈ రోజు పప్పు చేసారు. ఈ పప్ ప్పు అంటే కూడా నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అండి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది.
ఉప్పుతోని బ తినేచ్చు రోజు ఎన్ని రోజులైన కడిపేయచ్చు. ప్ప
అవున అండి అవునవునవును ఇంకా మీరు రెస్టారెంట్స్ క్ వెళ్ళినప్పుడు ఏవి ఫేవరెట్
రెస్టారెంట్కీ వెళ్తే నేను ఎక్కువ చికెన్ మెజెస్టిక్ కోన్ తెలుసా అండి మీకు చికెన్ మెజిస్టిక్, చికెన్ లాలిపాప్స్
ఆ అవునండి నేను మొన్ననే బయటికి వెళ్ళానండి. నా ఫ్రెండ్ తో కలిస్ సి అక్కడ నేను చికెన్ పాప్కార్న్ తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది.
అవునండి అక్కడ చ చికెన్ పాప్కార్న్ చాలా బాగుండదండి. ఎందుకంటే బోన్ ఉండదు. క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎక్కువ స్పైసెస్ లేకుండా బాగుంట ఎంత తిన్న తిన్బుద్ధి అవుతు ఉంటుంది
చాలే అలాగనే మాక్ ఇష్టమైన ఆ స్వీట్స్ ఏం పెద్దగా తిన అ అండి నేను స్వీట్స్ అంటే ఓన్లీ హాట్ ఏ ఆ ఇంకా ఇప్పుడైతే ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా చాలా తింటా ఉంటాం అన్
ఉ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిన్నా పళ్ళు జుమ్ అలా
ఆ అంటే ఈ కొన్ని డేసే కదండి. సో ప్రాబ్లం ఏం లేదు బాగా తింటా ఉంటాము ఇంకా
తర అండి మీరు
ఉమ్ తింటానండి ముందైతే తినేదాన్ని ఆ ముందయితే తినేదానండి రోజు రోజూ లైక్ మిల్క్ షేక్ కానీ ఐస్ క్రీమ్ కానీ, మిల్క్ షేక్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, ఏదో ఒకటి తినేదానండి అప్ అప్పుడు చల్లగా ఉంటుంది. అప్పుడు మన క్రేవింగ్స్ కూడా బాగా సా మిస్స్ అయితాయి కదా అ అవునండి బాగా తాగేదాన్ని తినేదాన్ని
అదే అదే
అవునండి ఇంకా మీరేం ఇప్పుడు మీరూ
స్తారా అండి ఫ్రీ టైమ్ లో లేకుంటేలా టైం గడుపుతారు మీరు
ఆ ల్ నొ నేను ఫ్రీ టైమ్ లో నాకిష్టమైన ఫుడ్ చేసుకొని తింటానండి
ఓకే
ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఆవునండి అందుకే ఫుడ్ బాగా చేసుకొని తింటా అందుకే నాకు ఫేవరెట్స్ అయినా ఫుడ్స్
అవ్ నేను కూడా అంతే అండి ఎప్పుడన్నా నాకు స్ట్రెస్ అనిపిచ్చిన ఏదన్నా బాధ అనిపించినా కూడా ఏదన్నా స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటాను ఎందుకంటే అలా చేసుకొ అంటే మనకి ఆలోచనలు తక్కువ అవుతాయి
అవునవును అప్పుడు కూడా హెల్త్ కి మంచిది అప్పుడు మనం మనం మన ఫేవరేట్స్ కూడా మనం మన ఫేవరెట్ అయిన పీపుల్ కి పెట్టచ్చు
అవునండి అవునండి కుకింగ్ ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది మనకి
అవును చాలా అందుకే నాక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమండి అందుకే ఏ ఫుడ్ ఫేవరెట్ అని చె ప్పలేను కానీ అన్ని ఫ్రూట్స్ ఎ అహ్ ఆ అది ఫేవరెట్ అయిపోతుందండి
అవునావునండి
అవునండి ఇంకా ఏం తింటారండి మీరు బాగా మీ
ఇది ఇది అనేది లేదు ఎద్ ఏది ఉంటే అది ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం తినడం ఎప్పుడన్నా క్రేవింగ్స్ వస్తే బయట తెచ్చుకొని తింటూ ఉంటాను
అవునవునులేండి అప్పుడప్పుడు కూడా బయట తినాల మనం ఎప్పుడు ఇంట్లోనే కూక్చేసు కున్నా కూడా మనకీ బోర్ వచ్చేసుంది బయట అయితే ఇంకా చాలా వె
అవునవునవును మనం అన్ని ఇంట్లో చేసుకోలెం కదండీ వాటికి కావలసిన ఇంగ్రెడియెంట్స్ ఉండవు
ఆ కొన్ని సార్లు ఇంగ్రెడియెంట్స్ ఉండవు టైమ్ ఉండదు
ఉమ్ అవునవును ఎనర్జీ లేనప్పుడు కూడా మనమింక ఆ ఏదో ఒకటిలేండి ఆర్డర్ పెట్టుకోవడమో బయటకెళ్ళి తెచ్చుకోవడమో తినడమో ఏదో ఒకటి చేయొచ్చు అవునండి ఓకే అండి నాకూడా థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ ఓకే అండి బాయ్ అండి